హలో అండి వినిపిస్తుంద అండి
హయండి
హాయ్ అండి బాగున్నారా అండి
అ బాగున్నామండి మీరు బాగున్నారా అండి
ఆ బాగున్నామండి
తిన్నారాండి
ఆ తిన్నామండి మేము తిన్నారా
ఆ తిన్నామండి ఏం కర్రీ చేశారు
ఈ రోజు గంగా వయలు కూర టమాటా వేసినామండి
అవునా మేము టిఫిన్ చేసి చ్చేమండి మార్నింగ్ దోస చేసాను టొమాట కర్రి వండాను
మేము కూడా పొద్దున్నే ఇడ్లీ చేసి తిన్నామండి ఇప్పుడే గంగవయలు కూర టమాటా వేసినమండి
అవున అండి
అవునండి
ఇంకా ఇది ఏముందండి ఈ స్వర్ణగిరి ఎల్లి యాదగిరి గుట్ట వేళ్లి వచ్చామండి నిన్న సా సాయంత్రం
అవునా అండి ఎట్లుండండి ఏమనిపింత్ వచ్చిందండి టెంపుల్ చూస్తే
బాగుందండి అసలు మేము ఇంతకు ముందు కడుతుంటే వెళ్ళాము స్వర్ణగిరి కన్స్ట్రక్షన్ అవుతుంటే ఇప్పుడు అయిపోయాక వెళ్ళాము చాలా బాగా అనిపించ్చిదండి అసలు అసలు ఎంత బాగుంది అసలు పెద్దగా ఉంది అసలు తిరుపతిలో ఉన్నంత ఉందండి వెంకటేశ్వర స్వామి టెంపుల్
అవునండి
ఇక్కడ చూస్తే మనం తిరుపతి వెళ్లాల్సిన అవసరం కూడా లేదండి
అందుకే కొంతమంది అంటారు కదండి ఇది చిన్న తిరుపతితోని సమానం అని
ఆ ఫ్రీ బస్ అయిపోయాలో ఫ్రెండ్స్ తో వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నామండి కానీ వెళ్ళనే వెళ్ళలేదు
సపోట్ హలో ఇంకా ఫ్రీ బస్ ఏమి తీసేయలే కదండి
పోతుంది కదా అండి ఇంకా ఇన్ని రోజులు వెళ్ళలేని మనం ఇప్పుడు వెళ్తామా అండి
అవునండి
ఆ ఇంకా ఫ్రీ బస్ కూడా అయిపోతుందిండి మీరేం చేస్తున్నారాండి
ఏం లేదండి కలిగనే కూర్చున్నాం అండి ఇప్పుడే
ఆహ
అంటే చిన్న ఆ వెళ్ళినామండి మీరు వెళ్ళ కరా
అదే అండి మేము వెళ్ళి చూసోచ్చామని చెప్పాను కదా
ఆ అవునండి మేము కూడా ఒక టూ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వెళ్ళినాం అండి రీసెంట్గా ఎప్పుడు వెళ్ళలేదండి
అవునా అయితే నిన్న మా ఫ్రెండ్ కి కాల్ చేసి మాట్లాడానండి ఆ తనంట మీషోలో శారీ బుక్ చేసిందం టా తను కూడా ని నేనొక డ్రెస్ కుట్టించు కున్నానండి తను కూడ కుట్టించుకుంటా అని అన్నదండి ఫోన్ ఫోన్ లో అయితే ఒద్దు కుట్టిచ్చుకోకు శారీ త్రీ హండ్రెడ్ అంటా అండి
అవునా అండి ఆమ్ సారీ త్రీ హండ్రెడ్
అయితే వద్దు కుట్టించుకోకు చాలా
హ
ఉ అయితే వద్దు కుట్టియ్యకు ఇంకా శారీ శారీ ఉంటది ఇంకా టూ టాప్స్ వస్తాయి వీటికి ఖర్చు పెట్టుకుంటే నాకే బొచ్చడు పైసలయినయి అనుకోకుండా వద్దు అని చెప్పానండి ఇంకా
అవునా అండి సజెషన్ ఇచ్చిరా
ఆ వద్దని సజెషన్ ఇచ్చాను తనేమో అట్లా ఉండదు కదనే ఆ దేనికి అదే కదా దేని లుక్ దానికే కదా ఒకటి ఉండాలని కోరికుంటది కదా అన్నదండి ఉమ్ కానీ మళ్ళీ ఇంగా ఓకే ఇంగ శారీయే గుట్టించుకుంటా అన్నదండి కనీంగా ఎవరిష్టం ఇష్టం వాళ్ళు కదండి ఒక ఉంటది కదా కొంచెం ఉండాలని
అవునండి కొంతమందికి ఇష్టం ఉంటది కొంతమందికి ఇష్టం ఉండదు
ఉ ఒక్కటన్నా అట్లన్డాలి కదా అని అంటుంది మా ఫ్రెండ్
ఆహా ఇంగ మరి తన ఇష్టం కదా అండి మన ఇష్టాలు ఏమున్నాయి తనకి నచ్చినట్టు తను
శారీ టు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ స స్కూల్ కి కట్టుకపో తుదంట తర్వాత కుట్టించుకుంటా అని అన్నదండి మరి
ఇంకా పాతగ అయినంక కుట్టించుకుంటే ఎట్ల ఉంటదండి ఏదో కొత్తగా ఉన్నప్పుడు కుట్టించుకున్న బాగుంటది కని
ఆ ఒక టూ త్రీ టైమ్స్ కట్టుకొని తర్వాత కుట్టిస్తా అని అన్నదండి మరి
ఆహా
ఉ కుట్టించుకుంటారా లేకపోతే పెద్ద పెద్ద షాపులల్ల తీసుకుంటారా అండి
మేము కూడా శారీస్ తోనే కుట్టిచ్చుకుంటాం అండి ఎక్కువ శాతం
అవునా ఎట్లా అనిపిస్తుంది అండి ఇది బెటర్ అనిపిస్త స్తదా
ఆ మాకా అండి కొన్నయే బెటర్ అనిపిస్తదండి కుట్టిచ్చుకున్న దానికన్నా
హ హ అంటే ఇంకా బడ్జెట్ తక్కువ మంచి షాపింగ్ల లో మనం ఇప్పుడు మీది మీ సైడ్ మా సైడ్ అయితే ఎక్కువ ఫిక్స్డ్ రేట్లే అండి మీ సైడ్ ఎట్లాంటే ఫిక్స్డ్ లేకపోతే బేరే మాడొచ్చా
కొన్ని కొన్ని షాపులలో బేరమడచ్చండి కొన్ని కొన్ని షాపులలో ఫిక్స్డ్ ఉంటదండి ఇక మన బడ్జెట్ బట్టి మనం వెళ్ళల్సింది షాప్ డిసైడ్ వేసుకుంటే అం ఇగా అంత
అవునండి ఇప్పుడు మీకు ఎట్లా మంచిగా అనిపిస్తుందిండి ఫిక్స్డ్ బేరంమాడితే సాటిస్ఫాక్ష లేకపోతే అదే రేటు వాడు వీడు బేరంలో ఇస్తాడు వాడేమో ఫిక్స్డ్ పెడతాడు అట్లా మంచిగా అనిపిస్తుంది ఇట్లనా అండి
ఇ ఇక బేరవాడి తీసుకుంటేనేమో కొంచెం మనకు మనసు పూర్తిగా అ నచ్చినట్టు అనిపిస్తంది అండి ఫిక్స్డ్ అయితే ఒకవేళ బయట షప్ లో ఇంతకన్నా తక్కువ వచ్చే ఏమో దీంట్లోకి ఎందుకు వచ్చిన ఏమేమో ఫిక్స్డ్ ఉన్నాయి అట్లానే ఒకసారి అనిపిస్తే ఒకసారిేమోి ఎక్స్ డే మంచి ఉంది ఆ దీనికి పెట్టొచ్చులే అ కానీ మన మనసుని బట్టే అండి
అవునండి అ త్రం నిజం అండి అసలు మీరు చెప్పింది ఒక్కొక్కసారి మన మంచి కంట్రోల్ కుంటాం అంటే ఓకే ఈ దీనికి ఇంత పెట్టొచ్చు ఇదే మంచిగా ఉందని ఆ టైం లో అనిపిస్తది ఒక్కొక్క టైమ్ లోనూ ఎక్కువయినట్టున్నాయ ఆ డబ్బులు అసలు బేర మడే షాప్ కళ్ళతే మనకు మనసు నాష్ట మాట్లాడ అని మనం అనుకుంటాం మళ్ళీ
చూడే బెటర్ అండి వేరేమంటే వాడు చెప్పడం డబుల్ మళ్ళీ తగ్గిస్తడుతుంది వీడేమో కరెక్ట్ రేటు రీజనబుల్ ఉంటటే పెట్ంది కదా మళ్ళీందు
అవును అవునన్ అట్లానే ఉంటది మీరు ఎక్కువ ఫ్రెండ్స్ తో ఎటన్న టెంపుల్స్ అటు ఇటు వెళ్తారా అండి ఫ్రెండ్స్ తో ఆ షాపింగ్ మాల్స్ లేకపోతే టెంపుల్స్ అటు ఇటు వెళ్తారా అండి
ఆ వెళ్తామండి అంత ముందు బాగా వెళ్ళదండి ఈ మధ్యలో కొంచెం వెళ్ళట్లేయమండి
అవునా
ఉమ్
ఇంగ మేంఅయితే దన్ని కొనడమే అండి ఎక్కువ బేరం మాడేది వెళ్తాము కొన్ని ఫిక్స్డ్ షాప్స్ ఉంటాయి సేమ్ మీలాగనే అండి ఇంకా ఒకసారి కొంటాం అండి ఈ ఒక టాప్ కి త్రీ హండ్రెడ్ అంటే అదే ఇంకా ఏ టాప్ చూస్త ఇంగ త్రీ హండ్రెడ్ కే అడుగుతామండి ఇంగ
ఆ కానీ కొన్ని షాపులలనేమి ఇస్తరు కొన్ని షాపుల మళ్ళానేమో దానికి దీనికి ఎంతుంది అట్ల అడుగుతారు పోల్చోద్దు ఈ రోజ అండి ఇడ్లీ ఇష్టం అండి ఇగో ఇప్పుడే చిన్నోడు కి కే ఫ్రూట్స్ కావాలంటే దానిమ్మలు వలిచి ఇస్తున్నాండి
అవునా అయితే ఇంగ కొందరేమో కసరిస్తారండి దానికి దీనికి డిఫరెంట్ ఉంటంది క్లాత్ డిఫరెంట్ ఉంటది ఐటమ్ డిఫరెంట్ అటు అది ఇదని చెప్తారు కదా అండి ఆ చెప్పండి హలో కొంచెం బయ బయటికి రండి కొంచెం సిగ్నల్ పోతున్నట్టుంది
బయటనే ఉన్నాండి కొంతమంది ఏమో దీనికి ఆ ఎక్కడ ఎక్కడ ఉండకు పో అంటారు ఒక్కొక్కసారి
ఇట్లా దీనికంటే మంచిగా వస్తున్నాయి తక్కువగా వస్తున్నాయి ఇంతకు వస్తుంది అంతకు వస్తుంది అంటే మరి అలానే బుక్ చేసుకోవచ్చుగా ఇడి దాకా ఎందుకు
ఈడదాంక ఎంది టైం పాస్ కొచ్చిర్రా అంటాడండి
అవునండి ఇది మాత్రం నిజం అం డి మరి మీషోలో బాగుంటే అక్కడే బుక్ చేసు పోకపోయిరండి ఇక్కడదాక ఎందుకు వచ్చిర్రు అంటున్నారండి అసలు
మీరు ఎక్కువ ఆన్లైన్ చేస్తారా అండి షాప్ కెళ్ళి తెచ్చుకుంటారా
ఏమో అండి షాపే అండి ఎక్కువ ఎప్పుడో ఒకసారి ఏమన్నా బాగా నచ్చితే మీషోలో తప్ప. ప్చ్ అప్పుడు బాగా పెట్టేదండి ఈ మధ్య అసలు మీష్ షోలో ఏం ఆర్డర్ పెట్టడమే తగ్గిపోయింది అసలు
అవును అవును
ఏం ఆర్డర్ పెట్లే మీరు ఏమన్నా పెడుతున్నారా అండి ఈ మధ్య
ఈ మధ్య లేదు లేదండి ఇగ మాకు కొంచెం సిటీ దగ్గరనే ఉంటదండి. నడుచుకుంటు వెళ్ళి ఫ్రెండ్స్ తోని టైం పాస్ చేసుకుంటనైనా తీసుకొని రావచ్చు అని అట్ ట్లే వెళ్తమండి ఒకొకసారి క్లాత్ గిట్లా మంచిగరేదా కాని భయాన్ని గూడా చేయట్లేమండి
అవునాండి ఇంగా మీ ఇది రిటర్న్ పెట్టేసేయొచ్చు కదా అండి మంచిగా లేకపోతే ఎక్స్ఛేంజ్ పెట్టుకోవచ్చు కదా.
ఆ రిటన్ ఎక్స్ట్ చేంజ్ పెట్ ట్టొచ్చునని కానీ మళ్ళీ అది వచ్చిందిక వెయిట్ చేసి మళ్ళీ రిటర్న్ పెట్టి మళ్ళీ ఎక్చేంజ్ చేసి డబ్బులు పడతాయో పడవో అని టెన్షన్ అన్ని ఫేస్ చేసిందికన్నా సైలెంట్ గా షాప్ కెళ్ళి తెచ్చుకోవడమే బెటర్ అనిపిస్తదండి
అప్పుడప్పుడు అలా అనిపిస్తాయండి కాకపోతే అప్పుడప్పుడు తక్కువకు వస్తది కదా అండి కొంచెం ఆ క్లాత్ కూడా మంచిగనే వస్తది మీ ఇప్పుడు మీషోలో ఆల్మోస్ట్ అన్ని మంచిగొస్తున్నాయండి శారీస్ అయినా కూడా ఆ శారీస్ అయినా ఏదైనా మంచిగొస్ అందరూ అంటున్నారు కూడ ఇప్పుడు బాగొస్తున్నాయి మీషో లో ఏది బుక్ చేసినా అని
మ్మ్ అవు కాని ఇంగ ఏం ట్రై ఈ మధ్యలో ఏం చేయలేదండి మొన్న రీసెంట్ గా ఒకటి ఫోటో ఫ్రేమ్ ఆర్డర్ చే అండి కా మ్మ్
అవునా అండి ఆ దాంట్లో ఫోటో మనం సెట్ చేసు కోలండి
లేదండి సెట్
దాంట్లో ఫోటో మనం స సెట్ చేసుకోవాలి
ఆ లేదండి సెట్టింగ్స్ తోనే వత్తదని చెప్పిండు మ్మ్
అవునా ఇంగ కొన్ని మోస్ సాలట్ల జరుగుతాయండి
మ్మ్ వాట్సాప్ లో కూడా చాటింగ్ చేసి రండి వాళ్ళు ఫొటోస్ సెండ్ చేయమని చెప్పిర్రు
టరు
అవునండి ఇగ అట్లనే అట్లానే అట్ల మోసపోయేసరికి ఇగ కొంచెం మాక్కూడ
ఆ అవునండి గ మళ్ళీ ఇంకేదైనా పెట్టాలంటే అదే గుర్తుకొస్తదండి
అవునండి అందుకోసమని ఇగ తగ్గిచ్చినామండి ఈ మధ్యలో ఓకే అండి
ఓకే అండి